హలో బాగున్నావా బాగున్నాం అండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అండి
మా ఇంట్లో వాళ్ళు బాగున్నారు మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా అండి
మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా చాలా చాలా బాగున్నారండి
అవునా అండి తిన్నారా మరి
తిన్నామండి మీరు తిన్నారా
ఆ తిన్నమడి మీ దగ్గర బ్రేక్ అవుతుందండి వాయిస్ అది
అవునా అండి మా దగ్గర కొంచెం స్తనేవు
అవునా టెంపుల్స్ కఎల్లారాండి మీరు
తెలుసా అండి ఇయలా నేను మాకూ పిర్ల పండగ జరుగుతది మా ఊర్లో ఎళ్ళలేదండి పీర్ల పండగ అయితే అయితే మా స్నేహి మా ఒక అన్న వాళ్ళు ఫోన్ చేసిరు నిన్న వాళ్ళు నాకు మళ్ళా ఫోన్ చేస్తా అన్నారండి కొబ్బరికాయకి నిమ్మకా పైసలు ఇయ్య దేవుడి దగ్గరికి వెళ్తున్నామని కన్నకిింతవరకు వల్స్ ఫోనే చేయలేదండి ఇంకా నేను కుడదామని పైసలు కూడా రెడీ చేసుకున్నా
ఎవరండాలు
అంటే మా అంటే మా అన్నయ వాళ్ళు అంటే పోయిన సంవత్సరం నేను మొక్కినా అనమాట పీర్ల పండగకి అక్కడికి పోయిన నంక నీరవేరిందా అని అడిగిరనమాట సంవత్సరం తర్వాత జా అంటే మనం ఏమనా మొక్కింది నెరవేరితే మళ్ళా మనం ఆ ముక్కు చెల్లించాలన్నమాట
అవునా అండి
జాబ్ వస్తే నేను జీతం ఇస్తా అని మొక్కినా ఆ రోజు ఎప్పుడో మొక్కిన సంవత్సరం కింద
ఊ
అయితే మరి నీకు ఏమైంది జాబ్ వచ్చిందా లేదా అని కనుక్కున్నారు అనమాట నాకు తెలిసిన వాళ్ళు
ఉ అవునా
అయితే నాకు ఇట్లా నాకు అన్న ఇట్లా వేరే నేను వేరే వేరేది చూస్తున్నా కానీ వచ్చినట్టే వస్తున్నాయి పోతున్నాయి అంటే ఇంకా మాట్లాడదు అసలు ఆగు దేవుడి దగ్గర ఆడుగు అంటే ఇట్లా దేవుడి దగ్గర పండకి పోతున్న కదా అడుగుతలే అని అన్నాడు
అవునా అండి
నాకు మళ్ళీ ఫోనే చేయలేదండి ఇయ్యాలా తెల్లారుజాములనే పండుగ అనమాట పీర్ల పండుగ నేను ఇంటికాడు ఉంటే ఖచ్చితంగా పోయేదాన్ని అక్కడికి పోయినంక నేను కొద్ కొంచెం బాగుపడ్డానేమో అనిపించింది తెలుసా ఒక విషయం నై అంటే నైట్ అనుకున్నా నేను అంతకు ముందు నేన్ అసలు ఏం చెయను అస్ అక్కడికి పోయచ్ ఇంక కొంచెం చదువుకుంటున్నా నా పని నేను జాబ ట్రై చేస్తున్నా అనిపించింది ది నమ్మి నేను నమ్ముతానమాట ఆ దేవుణని పీర్ల పండుగ మొహరం అంటారుగా కద
అవునా అండి
ఊ ఇంక తెలుసా ఇయలా తెలుసా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మా పక్కన ఉంటది స్నా త తలా స్నానం చేసినా గుడికి పోదామంటే టైం సరిపోలేదు
అవున అండి
అసలు గుడికి పోదామని టైమే దొరుకుత లేదండి ఏ రోజు పోదామన్నా కూడా
ఎందుకండి
లేతానా తింటానా తిన్నాకే స్నానం చేసి పోదామంటే పోబుద్ది కాదు
మరి ఎలా అండి
లేవంగనే స్నానం చేసి పోవాలండి ఏదో ఒక రోజు రోజు అట్లనే అయితుంది గాని పోతనే పోతలేనండి నాకు అసలు పక్కన ఉన్న గూడా నన్ను దగ్గరకి గూడా రానిత్తలేడు దేవుడు
మీరు అంత చెడ్డవారా అండి
నేను మంచి వారిని గాబట్టే చాలా సార్లు బోయినా అండి ఇప్పుడు గీ రెండు వారాలు మూడు వారాలు ఇంక అసలే కుదురుతలే అండి పోదామంటే గుడికి
అండి రెండు వారాలు మీరు చెడ్డవారు అయ్యారా అండి
ఏ చెడ్డవారిని గాదండి కాకపోతే టైం సరిపోతలే టైమ్ నా ఆ నా షెడ్యూల నాకున్న వర్క్లు నాకున్న పనులు అన్నిసరిపోతుంటయ్ అన్నమాట
అవునా నాకు ఫివరు వచ్చినట్టు అనిపిస్తందండి ఫీలింగ్
అవునా అయితే మీరు చెరం గోలీలు యేసుకోండి తగ్గిపోతది ఏముంది
కరెక్ట్ గా చెప్పారండి
డో లో ఉంటదండి డో లో సిక్స్ ఫిఫ్టీ డో లో సిక్స్ ఫిఫ్టీ మాత్రమే యేసుకోండి మంచిగా సెట్ అయితది
ఈ చలికి జ్వరం వచ్చిన ఫీలింగ్ అయితుందండి అసలుకి ఈ చదువులు ఏంటో నాకు ఈ పిచ్చి లేతంది అండి అసల్కి
ఓ మీరు సదువుకుంటూ రాండి
ఏంటండి
మీరు చదువుకుంటరు గూడా నా ఇంకా
లేదండి నేను కూలి పనికి పోతా
అయ్యే మీరు కూలి పని అంటే మీకు వంద రోజుల పని దెలుసా అండి
తెల్సండి ఇగో మీకు విషయం చెప్పాలండి ఇగో మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటది ఉంటదండి వంద రోజుల పని తొంభై రోజుల పని ఏదో అంటదండి ఫుల్లు నవీనమండి మేమై తే వాళ్ళ ఊర్లో నట తొంభై రోజుల పని అంటరట ఏ బిత్ త్తిరోడు తొంభై రోజులు అనరండి తెలంగాణలో ఆ ఒక్కతే అంటదండి
అయితే మా మా నా గూడ ఒక స్నేహి తురాలు ఉంటదండి ఊకంటదండి వంద రోజులని ఏ కాదమ్మ నేన్ అట్లా కాదు తొంభై రోజులే మా ఊర్లోనేను గూడా అన్న అండి ఒక రోజు
అవునా మీరు గూడా తొంబై రోజులే అండి
మా ఊర్లో గూడా తొంభై రోజుల పని అండి వంద రోజుల పని ఎక్కడ ఉండదు మా ఊర్ల ఎందుకంటే తొంభై రోజులు అనుకో మూడు నెలలు అయితాయి అండి వంద రోజులు అనుకో తొం మూడు నెలల పది రోజులు ఇతయ్ గదా అందుకే మాకు మూడు నెల పది రోజులు అవసరం లేదు మూడు నెలలు జాబ్ జేయ్ ఉద్యోగం జేయ్ అంటడు అంతే పొలంలా
సరే అండి
పీకెట్ల ఉంటదండి మీకేమి ఇస్తారండి పొలం వంద రోజుల పని అంటే ఏం జెప్తరు అల్లా పని
అంటే ఒక ఒక ప్లేస్ ఉంటదండి గవర్నమెంట్ ప్లేస్లలా క్లీన్ చేయాలి గవర్నమెంట్ ప్లేసెస్ ని చెత్త చెత్త ఉంటాయి గదా ఆ అవునండి
అంతేనా
ఆ అంటే మంచిగా ఇప్పుడు వర్షాకాలం గాబట్టికి వర్ష అ స్టోర్ కాకుండా కాలువలు తీయాలండి కాలువలు దీత్తే అందులో నుంచి వర్షం పా కుంట పోతుంది అదే ఇప్పుడు ఒక కాలువలుకి ఇట్లా దియకపోయినా అనుకో వర్షం రోడ్డు పైన జామ్ అయితది కదండి ట్రాఫిక్ జామ్ అయితది కదండి మ్ చాలా ఇబ్బందులు వస్తాయాన్న ఈ టైంని ఇలా చేస్తున్నారు ఇంగా వంద రోజుల పని పెట్టి
ఇట్లా చేయాలని నాకు అసలు అసలు ఆ పనికి అట్లా చేస్తారని నాకు తెలువదు మా ఊర్లో ఎళ్తారనమాట జస్ట్ నాకు తెలుసు తొంభై రోజుల పని అంతే
తొంభై రోజుల పని అనకండి అది వంద రోజుల పని అండి
మా ఊర్లో అండి
కాదండి తెలంగాణ మొత్తంలా వంద రోజుల పనే అంటారండి తొంభై రోజుల పని అసలు ఎక్కడ వినలేదండి నేను పుట్టిన నేను బుట్టి ఇన్ని సం
మీకు తెలుసా అండి వరంగల్లో అంటారు మీకు అసలు మీకు వరంగల్లో తెలుసు వరంగల్నే అంటారు అ మాట వరంగల్ వెయ్యి స్తంభాల గుడి ఉంటదిగా అక్కడే
నాకు తెలిసి నల్గొండోళ్లే ఇట్లా అంటారండి వరంగల్లు గాదు నల్గొండ అంటేనే ఇట్లా అం టవేమో
నల్లగొండల మీక్ ఫేమస్ ఏంటిదో తెలుసా అసలు
తెలీదండి నేను నల్గొండే ఎప్పుడు ఎళ్ళలేదండి
అవునండి మీకు తెలుసా నల్గొండ డిస్ నల్గొండ అనేది ఒక డిస్ జిల్లా అనమాట ఆ జిల్లాలో ఒక ఊరు ఉంటదండి ఒక ఊర్లో అయితే చాలా చాలా ఫేమస్ ఎ ఉంటదండి మిర్యాలగూడలా ఒక ఊరు ఉంటది ఆ ఊర్లా ఫేమస్ ఒక ఐటమ్ ఉంటది ఒకటి ఉంటదండి ఏంటిదంటే అన్ని మిల్లుల అన్ని దేశంలా అదే పెద్దదంటా అండి మిర్యాలగోడా గనే
అవునా అండి
మీకు తెలియదండి ఈ విషయం గూగుల్లో లో చూసినా గూడా దొరుకుతుంది అన్నమాట
ఏంది పెద్దది
అంటే
మిల్లులు అండి అంటే సిమెంట్ బియ్యం రైస్ మిల్లులు అవి ఉంటాయి గదా అవన్నీ మిల్
ఓకే
అయితే ఇండియాలోనే మిర్యాలగుడా అనేది మిల్లులకి ఫేమస్ అని అంటార అనమాట మీరు గూగుల్లో వెతికినా గూడా టాప్ పొజిషనల్లా మిర్యాలగుడానే ఉంటది
అవునా ఉండి ఏం చేస్తాం చెప్పండి
ఎ నాకు విన్న అనమాట న్యూస్ వినట్టు గుర్తుతుంది అందుకే మీదగ్గర ముచ్చట చెప్తున్నా మీకు నాలెడ్జ్ గేమ్ నన్యితదాని
అవునా
అవునా కాదండి అవును నిజమే అది నిజమే ఒకసారి మీరు గూగుల్లో చూడండి మాది మిర్యాలగుడా కాదండి వేయి స్తంభాల గుడి పక్క అక్కనే మా ఇల్లు మేమైతే గుడి ముందల్నే టాం ఎప్పుడూ గుడికి పోతానే ఉంటాం ఊక
మీరు మళ్ళీ ఏం చేశారండి మీరు
కొబ్బరికాయలు అమ్ముతారు అనమాట మేము మా తమ్ముడు మా అన్నయ్య నేను మా అక్కయ చెల్లె కూడా అండి ఇంకా కా మేమైతే హార్గు ఆహా మా స్నేహితురాలు కూడా వస్ త్తదండి అప్పుడప్పుడు ఆమైతే ఇంగ ప్లేట్ కూడా పట్కొని వస్తుందండి
ఎందుకండి
ప్లేట్ పట్టుకొని వస్తే ప్రసాదం పెడతారని ఆమె బాదండి అయితే నేను అంటా కదా ప్రసాదానికి వాళ్ళు గిన్నెలు ఇత్తారు కదా నువ్వు నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు మేము అసలు గిన్నెలు మేము ప్లేట్లే తెచ్చుకోము అని అంటాం అండి
అవునా తనేం చెప్తదండి
ఆమె ఏమంటది అంటే ఏ కాదు కొంచెం ఎక్కువ కావాలి నాకు మా అమ్మ నాన్నలకు కూడా తీసుకుపోతా అన్ అంటదండి ఆమె ఆమెకి తిన కాక ఇంక ఇంటికి కూడా తీసుకపోతాదన్ డి ఆమె ఇంత మంచిది అండి
వెరీ గుడ్ అండి వాళ్ళ అమ్మ నాన్నలంటే చాలా ఇష్టం అనుకుంటాండి
తీ నాకేం అట్లా కాదండి మా నాన్న కూడా వస్తే మ నాన్న తీసుకోండి ప్రసాదము అని నేను ఇత్ త్త ఆమె మాత్రం అట్ల కాదు ఆమె ఒక్కది వచ్చిందంటే అందరికి తీసుకుపోతది ప్రసాదం ఈన్నే మా ఇల్లు
అవునా అండి
లాగా మూడు పుటల్ది
ఏంటండి
ఇంక అండి తెస్
ఏం లేదండి ఏం చేయలో అర్థం కావట్లేదండి
అవునా చాయ్ తాగాలండి తలకయితే ఘోరం అంటే ఘోరం వ తాంది మో పొద్ ఇందాకనే మా స్నేహితురాలని అడిగిన ఆమె ఫోన్ రీల్స్ చూస్తానే ఉందండి ఒక ఆమెమో ఇంటికి పోయింది ఇంకొక ఆమె ఇంటికి పోయింది మా రూమ్ లో తెల్సా నలుగురు ఉండాల్స్ ల్సినోలం ఇద్దరమే ఉన్నాం
అవును వాళ్ళు ఏదో చేస్తారని చెప్పారు కదండి మీరు
అవునండి కానీ ఈ రోజు సెలవ అండి వాళ్ళకి శనివారం ఆదివారం వీకెండ్ వీకెండ్ అంటారంట వాళ్ళకి భాషలా
మ్మ్ వీకెండ్ అయితే మరి ఇంటికి పొయ్యిర్ర
మాకెందుకు లేవండి వీకెండ్లు మాకు వీక్ ఆఫ్ లు ఉండవ్ వీ
మీ మీకు అన్నీ ఆ లే ఆఫ్లే ఉంటాయి కదాండి మీకు లే ఆఫ్లు ఉంటాయి కదండి
మీకు తెలుసా అండి మా లే ఆఫ్ మా పొలం పని మాకు పొలం పని ఉంటది మాకు పొలం ఉంది